అ ఏం చేస్తున్నారండి
ఏం లేదండి
చిన్నారా
ఆ తిన్నామండి.
ఏం కర్రీ ఈరోజు
ఈరోజు ఆ చింతకాయ్ పచ్చడి
అవును పచ్చర్లు బాగ తింటారా మీరు
అవునండి
ఉ ఏ పచ్చడి అంటే ఎక్కువ ఇష్టం మీకు
మాకు చెమ్మకాయి ప చ్చడ అంటే బాగా ఇష్టమండి
చిమ్మకాయ అంటే ఏంటండి
ఉ అది వేరే
చింతకాయ చింతకాయలాగా ఉంటది ఒకటి ఏదో
ఆ అదే అండి
ఆ
నా పచ్చడంటే ఇష్టం.
అ అంటే మీ షాపింగ్ ఎటన్నా బయకిల్లార ఈ మధ్య
ఆ లేదండి వెళ్ళాలనుకుంటున్నా వెళ్త
వెళ్తే ఎక్కువ ఏం తీసుకుంటారు డ్రెస్సెసా శారీసా
శారీస్ తీసుకుంటా అండి ఉం
ఏ శారీస్ అంటే ఎక్కువ ఇష్టమండి మీకు
కాటన్ సారీస్ అండి
అవు
కాటర్ సారస్ తీసుకుంటా
మీ ఫేవరెట్ కలర్
ఆ ఫేవరెట్ కలరు బ్లూ అండి
అవును
ఆ
ఓన్లీ బ్లూ యేనా ఇంకేమన్నా కలర్స్ ఉన్నాయా
బ్లాక్ ఉంది రెడ్ ఉంది
ఓకే
మీరేం చేస్తున్నారాండి?
ఖాళీ అండి అన్నవాళ్ళ ఇంటికి వచ్చి కూర్చున్నా అట్లా
ఆ గేమ్స్ మీకేమి ఇష్టం అండి
ఈ గేమ్స్ లో నాకు త్రోబాల్ని, ఖోఖో అంటే ఇస్తామండి ఇంకా
మాకైతే కబడ్డే ఇష్టమండి
బాగా కల్
కొంచ కబడ్డీ అంటే ఇష్టమా ఆ కబడ్డీ ఇప్పుడు ఆడా లేదు భరతనాట్యం అంటే చాలా ఇష్టం చ్చా
అవునా డ్యాన్స్ చేస్తారా మీరు భరతనాట్యం
అప్పుడు చాలా వేసేది చాలా అంటే చాలా ఇష్టం నాకు భరతనాట్యం చెప్పుకోలేను ఇంకా ఎవరితో ఇంకా
కోచింగ్ తీసుకున్నారా ప్రాక్టీస్ మరు క్లాసింగ్ క్లాసెస్ లేదా మీ అంటర ఊరు నిస్తుకున్నారా
ఎవరు ఎంకరేజ్ ఎంకరేజ్ చేయలేదు కోచింగ్ తీసుకోవడానికి నేనే ఏం చేస్తా చెప్పు అన్న ఎంకరేజ్ ఎవ్వర చెయ్యలే నాకు భరతనాట్యం అంటే చాలా ఇష్టం ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవారు లేరు
అయ్యో
అదొకటి కొంచము బాధ కనిపిస్తుది కాానీ ఎవరితో చెప్పలేను
ఇ అంతే కొన్ని ఇక ఇష్ట ఉన్నా కూడా ఇక చెప్పుకోలే ఇ అడ్జస్ట్ అయ ఉండాలంటారు
గంతక జీవితంగడపియాల కద
హ
గడపేస్తున్నామంత
అ
ఒకవేళ ఎంకరేజ్ చేస్తుంటే మాత్రము భర్త భరతనాట్యంలో మామూలు గుండ తెలుసాం
క ఒకవేళ కబడ్డీలో ఎంకరేజ్ చేసినా భరతనాట్యం మ ఎంకరేజ్ చేసినా మామూలుగాం అయిపోయేది కాకపోతే ఎవరు ఎంకరేజ్ చేయ్య పోయేసరికి అయిపోయింది
అవును
ఏమో లే పర్లేదు
హ
తిన్నామా పడుకున్నామా తెల్లారుందా
స
జీవిత
అంటే మన మనతుల
ఆ ఓకేడా నీకేం అనిని నీప్ నేనేంటిది చెప్పు
ఏ ఏంటది
నీ ఒపీనియన్ ఏంటి చెప్పండి ఏ అంటన్నా
ఇచ్చిన ఒపీనియన్
ఒకవేళ బర్త నాట్యం ఇష్టమా కబడ్డీ ఇష్ట ఇష్టమా ఏమి ఇష్టం అని
నాక నాకు అంత లైక్ తెలిదు అండి భరతనాట్యం గురించి గేమ్స్ గురించి అంటే కొంచం తెలుసు
ఆ
ఇంకా అండి విశేషాలు
చెప్పండి
ఖాళీగానే ఉన్నానండి టీవీ చూసుకుంటూ
ఏం సీరియల్ అంటే బాగా ఇష్టమా అండి మీకు
ఆహా నేను చూడనుండి సీరియల్స్ మా ఇంట్లో ఎవరం చూదాం సీరియల్స్
అమ్మ కూడా చూడదా
లేదు చూడదు ఇంట్రెస్ట్ లేదు నాకు చరచ్చ ఎప్పుడన్నా చూస్తే మూవీ లేదా లైక్ కొన్ని షోస్ వస్తాయి కదా వీకెండ్ షోస్
మ్మ్
అవి చూస్తాం
ఆహ
ఇంకా సీరియల్స్ అంటే ఏ మ్యాచ్ కూడా అంత పెద్దగా నచ్చగుడం
సీరియల్ అంటే చాలా ఇష్టం ఉంటది కద మమ్మీకి ఇిట్లా
లేదు మా మమ్మీకి నచ్చదు మా మమ్మీ కూడా అసలు చూడదు సీరియల్స్
ఆ పర్లేదు
ఇంకా షోస్ కానీ ఏమన్నా ఫ ఫన్ మూవీస్ ఉంటాయి చూడు
ఆ కీర్కెట్ చూస్తారా అండి
ఆహా చూదాం అండి లైక్ మా అన్న వాళ్ళు చూస్తారు మమ్మీ డాడీ చి డాడీ అను అన్నా
ఆహా
నేనంత క్రికెట్ పెద్దగా చూడను నాకంత నచ్చదు
ఆ
అ
ఓన్లీ బిగ్ బాస్ చూస్తారా అండి
బో జూస్తా
ఆహా
బిగ్ బాస్ చూస్తున్నాన్ను డైలీ చూస్తా
అ
ఈ నోమినషన్ స ఇప్పుడు కొన్ని లొల్లిలు కాలు ఉంటాయి
ఆ కబడ్డీ ప్రోగ్రామ్
ఈ ప్రోగ్రామ్స్ అంటే కొన్ని గేమ్స్ ఎక్కువ చూడడం నార్మల్గా ఎప్పుడో ఒకసారి ఎంట డాడీ లేదన్నా పెట్టినప్పుడు చూస్తా
అ బెట టింగ్స్ వస్తాయి కదా
అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు దాంట్లో న
ఉమెన్స్ కూడా ఉంటది కదా కబడ్డీ డి చూద్దానికి
ఉమెన్స్ డే ఇ రోజు డైలీ చూడా ఎప్పుడో ఒకసారి
ఉహా నీ కర్రీస్ బాగా ఏమి ఇష్టం
నాకు చికెన్ అంటే ఇష్టమండి చాల
ఆహ ఎవరనా చేస్తనే ఇష్టమా లేక్ కాకపోతే మీరేసుకుంటార
మా మమ్మీ చికెన్ ఫ్రై చేస్తే బాగుంటంది చికెన్ ఫ్రై లో పచ్చి పులుసు చారు వేసుకుంటాము
మామీ చేస్తేనే ఇష్టంముంటదా లేకపోతే ఎవరు చెన్న ఫ్రై చే తే నచ్చుదా నచ్చదా
ఓ నచ్చింది తింటా క్ టేస్ట్ బాగుంటే మంచిగా ఉంది తింటా చెప్తా వాళ్ళకి బాగుంది
ఉహ హ మటన్ ఫ్రై తినరా అండి
అన్నం చేయాలి మటన్ ఓలియ సూప్
ఐస్ క్రీమ్ లు
ఐస్ క్రీమ్స్ లో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ బాగా తింటాను
సాంబార్ తెప్పిచ్చుకుట్టున్నారా మరి
తీసుకొస్తాడు అన్న డైలీ ఈవెనింగ్ అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ష ఎండ బాగుంటది కదా జ్యూసెస్ ను ఐస్ క్రీమ్ పట్టుకొని వస్తాడు
మ్ హు వస్తాయా మీకు ఆడ బయటికి ఐస్ క్రీమ్స్
అ వస్తే గాని అక్కడ అంత టేస్ట్ ఉండదు నార్మల్ గా ఎట్లా అరుణ్ ఐస్ క్రీమ్ లైక్ పెద్ద పెద్ద ఉంటాయి కదా ఐస్ క్రీమ్ స్టోర్స్
ఆహా
అక్కడ నుంచి తీసుకొస్తాడే
మ్
అందులో టేస్ట్ మరి క్వాలిటీ బాగుంటాయి అందులోనే తీసుకొస్తాడు
మ్ హు అ
నాకో
ఇంకేంటండి
చెప్పాలండి మీకేం ఐస్ క్రీమ్ అంటే ఇష్టం మీకు
ఐస్ క్రీమా అండి
మ్
మాకు నార్మల్గా కప్ ఐస్ ఎక్కడమని తింటామండి
అంటే అలా ఫ్లేవర్స్ ఉంటాయి కదా బటర్స్కాచ్ స్ట్రాబెర్రీ వెన్నిల
మ్ అవన్ లే దండి నార్మల్ గానే ఐస్ క్రీమ్ కప్ ఐస్ క్రీమ్ తింటామండి
అవును
అదే బయట మా ఇంటి ముందుకు వస్తే అవే తీసుకొని తింటామండి
ఓక్కే సరే అండి మరి
ఆ సరే అండి